హలో ఏంజేస్తన్నావ్ ఆ మే
అసైన్మెంట్ రాస్తనా బస్ లో వస్తన్నావా బస్ లో వస్తన్నావా
ఆ అర్చొద్దు అర్చొద్దు బుస్లోనే వస్తానా నే విండో పక్క లేను
మీయ రీసౌండ్ వస్తుంది అసలు
అన్ బస్ ఏ అంత
కాాలేజ్ ఎన్ని గంట్లకి
ఆ పోర్ థర్టీ కి అయిపోయింది మార్నింగ్ నైన్ కి స్టార్ట్ బస్ ఇప్పుడొచ్చి
అమ్మ ఫోన్ చేసిన్న
ఆమ్ చేసిండే
ఉమ్ రేపు హల్డేనా మీకి
ఆ లే మీకు
మాక్ గూడ అంతే
ఎక్జామ్స్ ఎప్పుడు మీకు
ఆరో తారీఖు
సెమ్మా
ఉహు మిడ్డు సెమ్మా సెంమ్మా ఏప్ ప్రిల్ మధ్యలో నుంచి ఉంటుంది
ఆహా
ఓ
మధ్యాహ్నం ఏం తిన్నావ్
క్యారెట్ రైసు లెమన్ రైసు
ఉమ్ ఇంకేమీ
అదే గాడికి పూజ చేపిస్తన్నారె అమ్మ అమ్మవోలు పిలిచినారంటనే అవునా
ఆ అంతే రమ్మనే అయ్ మ్మా
ఓహో
రేప్ ఆల్డే కదా నువ్ వస్స వా
నువ్ పోతాన్నావా
అమ్మ రమ్మనింది వాడూ రమ్మనా
నన్నే వాళ్ ఎవరూ పిల్చలా
నిన్ని రమ్మన్లేదా నిన్న వాడు
ఏహా వాలే రాళ్ళేదే
అనే నువ్వే విన్లే
ఉంహు అదేందో కొనమని చెప్ప అదేంది అసలు వాడు ఏందో కొనమని చెప్ పేద్ గలగా అంటేనే
అది బెల్ వస్తాదిలే ఒకటి ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాది చూడు
నిన్నుకు పెట్ట అది
గంటమే చిన్న గంట అది బైక్కి క కు కడతారు
ఓహ
ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదామే ఆది ఆ వన్ ఫిఫ్టీ అట్లా పడుతాది అంతే
అంతేనా
ఆ అది మనం కొండతి ఆ
ఓట్స్ చేసుకొని తింటాన ఓట్స్ తెచ్చుకొని మీ పీజీ లో పాలిస్తారా
పాలు ఇయ్యారు నేను పీజీ లో లేని ఇప్పుడు
లి
కాలేజీకి వచ్చేసిన పొద్దున
నువ్వు ఇంటికి పోయినప్పుడు అయితే నాకి ఆ ఓని తెచ్చిస్తావా తిరుపతికి వస్తా
హా ఇంటి పోదాం రా ఇద్దరం
ఆ మే మాకు ఎగ్జామ్లు అన్నీ ఉన్నాయి మే నీ ఎట్ల వచెకి ఐతుంది
అయ్యో హాలిడేస్ ఉన్నాయి కద మే రేప్ ప్ మన్నాడు మన్నాడు సటర్డే లీవ్ సాటర్డే కాలేజ్ ఉంది మళ్ళీ సండే కాలేజ్ ఉందా ఏమైనా
వయస్ కట్టవుతుతాంది నీది
మే సాటర్డేఒకటే కదా మే కాలేజ్ ఉండేది
ఆ
ఆ రేపు ఆ సాటర్డే లీవ్
నాకు ఉండబుద్ది కాదు మే ఇంట్లో ఊరికే
వచ్చద్దాంలేరా పూజ చెప్పిచి
ఉమ్ హు నువ్వు పోయేసి మంచిగా తినేసి రా
ఏం తినేసి రావాల్నా
చికెన్ చేపిష్కో అమ్మతో మే అమ్మతో కజికాయి అమ్మతో కజ్జకేకాయలు చెపిచ్చక రా మే
అమ్మ చేస్తది
ఇసరా కలఅవుతే
అ
ఆ
ఏమో నీకు అట్లే ఆ ఫ్యాంట్ ఉంది కదా స్కిన్ కలర్ ఆదాదో ఇచినవో అది నాకు పెట్ పెద్దగా అయితుంది ఊరికే నా దగ్గర ఉండి
అవునా
ఉమ్ కట్ చెప్పిదాం అనుకుంట్ మళ్ళీ పో గొబ్ అయిపోతుంది లే ఆ పాపకే ఇచ్చేద్దామ్ అని అట్లే పెట్టుకోన్నా
ఆ పెట్టుకో అట్లే
ఉమ్
లూస్ అంటే యాడ లూస్ ఏమో మే పోతే ఈరోజు నైట్కి పోలా
లూజ్ కాదు అది హైట్ ఉంది
జోంపా
ఉమ్ నడుము దగ్గర కూడా నడుము దగ్గర కూడా లూజే ఎంత కడుపు ఎంత కనిపిస్తుందో తెలుసున అది ఎంత
పుష్ అనే నేను పడుకొనులే నీకు యాంకీలే కావాల
నేను యాంకిల్ అని చెప్పలా
ఆ
నేను అదిగాదు చెప్తాండేది
ఆ
మొన్న జీన్స్ కట్ ఒకటుంది నీ దగ్గర స్కిన్ కలర్ది
అదా
లెగ్గిన్ సరిపోయింది
ఉమ్ సరేలే తీసుకోరా తీసుకుంటా
ఉ అట్లే కమ్మలేవో కావాలంటివి కదా అవి తెచ్చిస్తా
రావే నీ దగ్గర ఉన్నాయా ఉమ్
యాభై
అవే రెడ్వె
ఆ
మీకొద్దా
ఇదిలే నాకు మొన్న పెట్టుకొనింటున్నా తెచ్చిమే
సరే
నైట్కి వస్తావా అయితే నేను నైట్ నేను నైట్ లో రావాల అయితే పొద్దున్నలక రావచ్చు కదా పొద్దున్నే అయితే వస్తా
కష్టం కదా నేనూ ఏమో నిర్మలా నాకు రావాలనిపియ్యట్లే ప్రెసెంట్ అయితే నాకేం కడుపు అంతా ఒక రకంగా ఉంది గ్యాస్
అయినా మీకు లీవులు పెడితే ఏం అన్నరు కదా పోయేసి రావొచ్చు కదా అట్లే స్కూటీ కూడా నేర్చుకో కొత్త స్కూటీ నీ చేతికి ఇత్తే ఏం చెత్తవో
ఏ నేను తొలత
అబ్బా
నాకొచ్చు ఆడుగా అప్పయిని
వాడే చెప్పినాడు మాకు కూర్చొని
ఉమ్ వునా
ఆ
ఉమ్ మంచిది
ఇంకేమే
కావాలనుకుంటే అదే ఏందో నేర్చుకుంటా ఈసారి
మాకు మళ్ళీ ఎగ్జామ్ ఫీజు పద్నాలుగు వందలు కట్టాలంటా
మీకు మార్కులు వచ్చినాయమే
ఇంకా రాలేదు మే ఇంకేమే
అహ్ నాకు నీకు ఫోన్ చెయలంటే ఇదే తల్నొప్పి తెలుసా నా నిమ్షానికోసారి ఇంకేమి ఇగ నాకందుకే కోపం వచ్చేస్తుంది అట్నే నిన్న నేను చెప్తాన్నా నువ్వు ఏమన్నజెప్తాన్నావు మళ్ళీ ఇంకేమంట పనిలే పాటలా మళ్ళీ నేన్ జెప్తా న్న గద నువ్వేళ్ళు ఊరికే
సరే చెప్పు
నువ్వస్తవా రావా ఇంటికి పోమ్మే నా మాటిని ఆ
అవూ అవ్వొద్దనింది మే రాత్రే
ఎలా
ఏం చార్జీలోనే
చెబ్బ చార్జీల్తోత్తన్నావా నువ్వేమన్నా
కృష్ ఏమో మే ఒసారమ్మకు ఫోన్ జేసి
ఆ ఊరుకే
తిరుపతికి రోల్నా ఎప్పుడ్ రాల్లా
అట్లే రేపో
అ
ఎందీ ఏం జేసినవే హలో
అస్ అటికి పిల్చుకుపోతావ్ వస్తే
నేనాటికి పిల్చుకుపోతా నాకెమన్న
నెల్లూరుకొచ్చినా ఊ
రా అంది
నేను ఫస్టూ ఆజే జీన్స్ ఒకటి కొను క్కుంటే బాగా స్టైల్ పడదాంనుకుంటే అదేం నాకు జీన్సే దేత్తలే
మ్మ్ ఈ రోజు అదొచ్చిందంట ట్వంటీ ఎయిట్ సైజా క్యాన్సల్ జెయన్నా అని చెప్పి చేసే సే
ఇంకొకసారి పెట్టేది మీ అడ్రెస్ బుక్ చేస్తా
పెట్టు నువ్వే నా లాగిన్ లో ఉన్నావుగదా
లేదేడా
ఆ పిల్లుందిగా నీ ఫ్రెండ్
ఎవరు మౌనికనా
ఆ ఆ పిల్లకి చెప్పూ
ఏమనీ
మీ అడ్రస్ కు పెట్టుకోమని చెప్పు ఆ పిల్ల కి
ఆహా మీ కాలేజకి పెట్టిల్లి కదా నీకీ
మా కాలేజ్ కా అవు మా కాలేజ్ అడ్రస్ కె పెట్టామ్ ఊ
నయీ పెడతా అబా దాంట్లో ఆ క్యాష్ ఆన్ డెలివరీ పొయింది ఫోన్ పే అప్పటికప్పుడు ఫోన్పే చేసేయలా
ఉన్ లె
సరేలే కట్ కట్ చేస్తా నువ్వు చేస్తావేమో చేయ్ లేకపోతే నేను చేస్తా
ఎప్పుడు చేయాల
ఇప్పుడు చెయ్ మే నువ్వే చెయ్ నూరు రూపాయలన్నా వత్తుంది గదా సరే బాయ్
బాయ్ నేను నీ మైక్ లో మాట్లాడతాను నిషా ఎట్లా మాట్లాడేది హౌ ఏమీది